అక్క చెప్పక్క
డిన్నర్ అడిగావా
హా అబ్బా చపాతి ఏం నాకు అసలు మాకు చపాతి పూరి ఏం పెట్టరు అక్క హాస్టల్ లో దానివల్ల మాకు ఇంట్రెస్ట్ కూడా పోయింది తెలుస ఇంటికి వచ్చినప్పుడు అసలు తినాలన్న కూడా అసలు ఇంకెప్పుడు ఇ ఇరు తిన్నాం కదా అసలు అలవాటు పోయింది
ఆ
ఆ జాం కులంగా పూరి చపాతీలు నైట్ టైమ్స్ అట్లా చేసుకుని తినేవాళ్ళం ఆ చికెన్ కూడా అంతే అక్క ఎప్పుడో మంత్ ఒక్ సలి బెడ తరు కదా ఇంకా అంతే ఇంట్రెస్ట్ పోయింది దాని మీద నిజ్జంగా లిట్రల్లి చెప్పాలంటే నాకైతే ఇంట్రెస్టే పోయింది దాని మీద మీరే ఇంటికి పోయినా కూడా చికెన్ పెడితే అసలు తినలేను నేను నాక వద్దు అని చెప్పంట ఆ ఏడ పెడతారు అసలు పెట్టరు ఆ పీసెస్ ఏమో చూస్తే కొద్దిగా గట్టిగా గుంటయ్ అసలు ఉడక్ కదు లేకుంటే కారం ఎక్కువ ఏస్తరు ఏందో పో అసలే ఏం బాగోదు హుమ్
మాకు బానే ఉంటది ఇక్కడ చపాతి
ఆ ఇప్పుడు మీరు పీజీలో ఉన్నారా
ఆ అవున్రా
ఉ ఊ
ట్వైస్ పెడతారనమాట మాకు
అవును హుమ్ హు పీజిలో ఉంటే అన్ని పెడతారు లేక్క అ మంచిగానే ఉంటది ఫుడ్ అంత వరేస్ట్ ఏం ఉండదు హాస్టల్ లాగా అది కాక వీక్లీ వీక్లీ చికెన్ పెడతారు అవును బా ఆసలు బాలేదు వరెస్ట్ దంట పీజీ లో ఫుడ్డే మార్నింగ్స్ టైమ్స్ ఒక్కటే టిఫిన్ బావుంటది అంట ఇంకా నైట్ ఇంకా ఎప్పుడో ఆ వీక్లీ వన్స్ అయితే ఇంకా దోస అవి పెడతారంట నైట్ టిఫిన్స్
వీక్లీ వన్సేనా
ఆ అంటే నైట్ టైమ్స్ డిన్నర్ డిన్నర్ బదులు ఆ బ్రేక్ఫాస్ట్ పెడతరు నైట్ టైమ్స్ లొ డిన్నర్ కి వాళ్ళు టిఫిన్ పెడతారంట ఒక్కొక్కసారి వీక్లీ వన్సే అది కూడా
ఆక్టుఅలీ ఇక్కడ గూడ సాటర్డే ఏంటంటే అంటే పులిహోరా పెడతారు అన్మాట
ఆ ఆ మాకు ఈడ పులిహోర పెట్టి మార్నింగ్ అంటే ఇప్పుడు మండే కదా ఈరోజు లాస్ట్ టైమ్ మాకి ప్రీవియస్ వచ్చి మాకు ప్రీవియస్ ఇయర్ అంతకు ముందు పులిహోర పెడతా ఉనిండా అది ఎవరు తినే వాళ్ళే కాదు అసలు ఎందుకు ఇది పెడుతున్నారూ అని చెప్పి రుబాబ్ చేసుకున్నారు దాని బదులు ఇప్పుడు ఈ రోజు పొంగల్ పెట్టారు మా అది తీసేసి పొంగల్ పెట్టారు
పొంగళివాడ కాంబినేషన్ అదిరిపోది కదా
పొంగల్ వడా పెట్టర్ అకా పొంగల్ చట్నీ పెట్టారు వడా పెట్టర్ మా
ఆ నేను ఇక్కడ ఎప్పుడైన్నా పొంగలి పెడితే బయట నుంచి వడ తెేసుకని కాంబినేన్
అవును బాగుంటది ఇంకా ఉప్ ఉప్మా పెడతా ఉంటరా అవు మా కూడా వెళ్లేమంటారు అంటండీ ఫ్యావికిక్ లాగా ఉంటా ఉంది అసలు తినేకే రాదు అసలు అది అని చెప్పి దాని మీద కంప్లైంట్ ఇచ్చారు అది తీసేసారు
బని తీ చేస్తున్నారుగా మరి ఇంకేం పెట్టారు దాని ప్లేస్ లో
ఆ నిన్నన్నే నేను పిజ్జాలు పెట్టుకున్నా అక్క హ్మ్ అది పెట్టింది. ఏందనా ఇం అదే ఏంటి ఉప్మా అది ఫెవికిక్ లాగా ఉందని చెప్పి దాని కంప్లైంట్ ఇచ్చారు. హ్మ్ అది కంప్లైంట్ ఇస్తే అది తీసేసి ఇంకా ఏమంటారు. టమోటో రైస్ పెట్టారు. అది వరస్టుకే వరస్ట్గా ఉంటది. టమోటో రైస్ అదే బెస్ట్ తెలిసి
ఉప్మా నే బెస్ట రైస్ కొంతమంది ఏ వాళ్ళు
అక్కా మార్నింగ్ మార్నింగ్ తినలేరు అక్కా అంత కారం కారం వస్ అసలు మార్నింగ్ మార్నింగే తినాలంటే విరక్తి పుడుతాది అసలు. నాకు ఉప్మా కూడా ఇష్టమే. తినొచ్చు. అంత వరెస్ట్ గా ఏమి ఉండదు అక్కా. కొద్దిగా బాగానే ఉంటది ఇంట్లోలాగ చేయాలంటే ఇంకెవరు చేయలేరు కదా.
చేయలేదు ఉప్మా కొంచెం బెటరే గాని నాకు నచ్చదు ఉప్మా ఇక్కడ
కానీ ఉప్మా వద్దు వద్దు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చేస్తారు. ఇంకా అది కూడా ఎత్తేసిరి.
మాకీ ఉప్మా వద్దంటే డబల్ టైమ్స్ ఇడ్లీ పెడతారు అంతే.
పెట్టనా పెట్టనా ఆ
ఇంకేం పెడతారు రా నీ బ్రేక్ఫాస్ట్.
ఇంకెం బెడతరక్క మండేత్ తిది పొంగల్ పెడతరు ఇంకా రేపయితే ఇడ్లీ చెట్ నీ పెడతరు ఇంకా వెన్నస్డే దోశ పెడతారు దాని తర్వాతకి టెమో ఆ దోశ పెడతారు అక్ ల ఇంకా తాజ్ అది వేరు వేరు దోసలైతే కొందరు అక్కా, ఆ రోజు అయితే కదా వెడ్నెస్డే అయితే వస్తే చాలు అక్కా కొందరు స్నానాలు చేసి వెంటనే ఇంక రెడీ కూడా గారు డ్రెస్సెవేసుకొని వెళ్ళిపోతారు ఇంకా
లిమిట్ ఆ
ఎర్లీ మార్నింగె సిక్ సిక్సో, సెవెనో అందుకని చెప్పి వెళ్ళిపోతారు ఎళ్లిగా మేము ఏంది అంతా అయిపోనంతే ఎయిట్ థర్టీకి ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ కి స్టార్ట్ అవుతాము మిస్ కి అట్లా కొందరు వేరు వే తినేవాళ్ళు ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారు స్నానాలు చేసి తొందరగా మళ్ళ వచ్చ రెడ అయ్యి మళ్ళీ పోతారు నిదానంగా కాలేజ్ క దోశలు అంటే పిచ్చి ఇష్టం మీరు అందరి ప పోతారు డింగ మన దోసీలకి మానింగ
అంటే ఎన్నైనా తినచ్చా
తినచ్చాక్క లేద మన ఇష్టం ఎన్నన్న తినొచ్చు కానీ మాక్సిమం అందరు గర్ల్స్ అయితే త్రీ ఫోర్ అంతే ఇంకా బాయ్స్ కథ తెలిసిందే కదా వాళ్ళ ఎన్ని అయిన తింటారు ఆ ఇం ఆ వాళ్ళకి అవి కూడా సరిపోవనుకుంటారు తింటారు అక్క వాళ్ళు కూడా పాపం మంచిగా దోశలు బాగుంటాయి ఇక్కడ ఒక్కొక్కసారి మందం పోస్తారు హ ఆ
అడగాలి మీరు ఒకసారి అప్పుడు
ఆ ఇంకా వచ్చ వచ్చి ఇంకా తాజ్ డే వచ్చి ఇంకా అదే కలర్ రైస్ పెడతారు టెమోటో రైసా అది థింగ్ అది వే పెట్టిన తర్వాత కి మరీ ఇడ్లీ చట్నీ పెడుతరు అక్క అంటే ఒ ఒక రోజు టూస్డే ఇడ్లీస్ సాంబార్ పెడితే నెక్స్ట్ ఫ్రైడే కి ఇడ్లీ చట్నీ పెడతారు ఆల్ టర్నేట్ గా పెడతారు అట్లా వన్ విక్ లోనే అట్ల టూ డేస్ అట్లా పెడ్తారు ఇద్దరం షేర్ చేసుకుందాం లే నూడిల్స్ నువేళ్ళు ఆ సాటర్డే వచ్చి వడా కా హు ఆహా ఉండదు ఉంటే ఉంటది అంటే ఒక సాటర్డే వచ్చి ఇప్పుడు ఈ వీక్ మాకి వడ సాంబార్ పెట్టారనుకో నెక్స్ట్ వీక్ వడ అంటే బోండా చట్నీ పెడతారు హు రిన్ సండే ఉ తప్పం
వావ్
ఉత్తప్పం చట్నీ అది బాగుంటది దబ్ బ్బుకు పోస్తారు అప్పుడు అంతా టెన్ లో టెన్ కి అలా కూడా పోతా ఉంటారు మేస్కి లేటు సండే కాబట్టి ఇంకా లేటుగా లేస్తారు కదా హు వాల్లేమో తిడతా ఉంటరు ఆడ
కలుగ వేడి వేడిగా ఇస్ జరా హాట్ బాక్స్ ల ఉంటదా మీకేమైనా
వేడి వేడిగానే ఎస్తారు అంటే తొందరగా పోతే మనం అదే దోశలాగా తొందరగా పోతే వేడి వేడిగా ఉంటాయి మనం లేస్ తుకే ఎయిట్ సెవెన్ కి ఎయిట్ కి అట్ల లేస్తాం కాబట్టి రెడీ ఇంగ పోయేసరి కే అవి కొద్దిగ డేక్షాలో ఎస్తారు కావట్టు అక్క ఆ హార్డ్ బాక్స్ లో వేయరక్క డే క్షలో పెడతారు
ఓకే
ఇప్పుడు దాంట్లో కొద్దిగా కింద కుం కింద ఉండేటివి వేసుకుంటాం మేము అంత చిందర బందర చేసేస్తాం మేము అందుకే మమ్మల్ని ఎయనీరు వేసుకొనిరు వాళ్లే వేస్తారు అంకుల్ వాళ్ళు తిడతారు మీరేంటి ఇట్లేసుకుంటే ఎట్లా అని వెనక నోళ్లు ఎట్లా ఎసుకోని తిం టారు అసలు ఎట్లా తింటారు అంటారు మా కేమో వేడివి కావాలని చెప్పి కిందవి తిప్ తిప్పేస్తాము పైన కింద పెట్టేసి కింద వేస్తాము.
ఆనియన్స్ వేస్తారా అందులో.
ఆ ఆనియన్స్, క్యారెట్. కొత్తిమీర అవి వేస్తారు. హ్మ్! అవి రెండు వేస్తారు ఎక్కువ ఆనియన్ క్యారెట్ ఏస్తారో.
మాది మాక్సిమం అదే మేడమ్ లే ఇంకా.
ఆ అంటే వన్ వీక్కిి మాకి టూ డేస్ ఇది ఇడ్లీనే ఉంటాది. అక్క ఒక రోజు ఇడ్లీ సాంబార్ ఇంకో రోజు ఇడ్లీ చట్నీ.
మాకి ఆ నువ్వు చెప్పిన ఆ రెండు డేస్లలో ఒక రోజు ఇడ్లీ ఇంకో రోజు ఇది.
బోండా ఆ!
పునుగులు.
ఉ హ్మ్ ఊ పునుగులు పెట్టర్లే మాకు.
ఆ మాకు సై మా సైడ్ పురుగులు పెడతారు ఇక్కడ ఇంకోటి మన సైడ్ ఈవినింగ్ తింట. తింటాం కదా.
అవును అక్క ఈవినింగ్ టైమ్స్ లో అసలు పునుగులు సూపర్ ఉంటాయి అక్కా బోండా పునుగులు కాని. తింటేగనా.
ఆ కానీ మార్నింగ్ మార్నింగే తినబుద్ధి అవ్వదు.
తినబుద్ధి అవ్వదు, ఆయిల్ ఫుడ్ కదా తినబుద్ధి అవ్వదు మనకి.
ఏంటి ఏదో ప్లాన్ చేసారు నూడిల్స్. పిజ్జా అని
కాదు నిన్ననే, అక్కా నేను పిజ్జాను అవి అంటే ఎందుకో తినాల అనిపించేసిందా నేను వేరే అక్కా వచ్చి పిజ్జా అవి పెట్టుకున్నాం మా ప్యారల్ బ్యాచ్ల అక్క ఫిఫ్త్ ఇయర్. అక్కా! మేము పెట్టుకున్నాం ఇంకా. వీళ్ళ ఎవరు పిజ్జా నేను తినను ఫాస్టింగ్ ఉన్నాను అని చెప్పేసరికి మేమిద్దరం పెట్టు కకందినవా ఇంక ఈ రోజు ఆర్డర్ పెట్టు పెట్టుకున్నామ్ నూడిల్స్ పెట్టుకున్నాము. నాకు తిన బుద్ధివుతుంది అవుతుంది అని చెప్పి ఒక పాప అంటే అందుకు ఇంక అందరం పెట్టుకోండి అంటుంటే ఇంకా సరే పెట్టుకుందంలే అంటున్నా. మరి ఒకరు కోసరం, మరీ వాళ్లు తినకుండా అయిపోతారు కదా!
ఆ ఏది జోమేటో ఆ సిగయా?
స్విగి రాదక్క ఇక్కడ పద్మ కేఫ్ ఉంది. మాకి నెంబర్ ఉంది ఇక్కడ దగ్గర ఇక్కడ హైవే మీద. అందరం అక్కడే పెట్టుకునేది ఎయిటీ రూ. పస
అంటే వాళ్ళు తెచ్చిస్తారా లేకపోతే మీరు.
వాళ్ళే ఆ లేదక్క వాళ్ళే తెచ్చిస్తారు ఇక్కడ గేట్ దగ్గర. సారి కిందికెళ్ళి తీసుకోవాలి.
అయితే బాగానే జరుగు జరుగుతుంది వాళ్ళ బిజినెస్
అక్క ఎంత లాభం అక్క మొత్తం రాౌస్ మొత్ త్తం అంతా ఈడ అక్క పద్మ కేఫ్ కి అక్క కాల్ చేసేది ఎక్కువ ఎందుకు కంట తక్కువ కాస్ట్ ఆ ఓకే ఓకే లెస్ కాస్ట్ కదా త క్కువ కాబట్టి ఎయిటీ కి నైన్టీకి వచ్చేసిది బిర్యానీగా బిర్యానీ కూడా ఉంటదక్క పరో టాస్ కూడా ఉంటాయి
మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం మరి
చేద్దాంమక్క ఈమే మకాని ఇలాంటి కూడా మంచికి లాభం వస్తా ఉంటది ఎందుకంటే ఇప్పుడు కొత్త పిల్లకాయలు కూడా వస్తారాన్ ఆ ఇక్కడ ఉండే క్యాంటీన్ ఇక్కడ వేరే అవతలకి షిఫ్ట్ చేస్తారంట ఇప్పుడు కొత్త బిల్డింగ్ కడతా ఉన్నారు అ అక్కడికి షిప్ట్ చేస్తదంట
ఆ
అక్కడ మెయిన్ రోడ్ లో ఉండే వాళ్ళకి చాలా లా లాభం అక్క అసలు వాళ్ళకి మా వల్ల
లో ఏదన్నా షాప్ అది ప్రాఫిట్ ఎ
అవును అంటే మాక్సిమం అక్క మొ మొత్తం అంతా స్విగ్గీ జొమ్యాటో ఎక్కువ యూస్ చేయారు ఇంకా ఎప్పుడో రేర్ యూజ్ చేస్తారు రెడ్ బకెట్ అలా పెట్టుకోవాలంటే అప్పుడు యూస్ చేస్తారు ఇంకా వీకెండ్ వీకెండ్ అ అంటే ఇంకా సండే సండే ఇంకేమైనా తినాలి అంటే పరోటా కి ఫిఫ్టీ అక్క టూ పరోటాస్ వస్తాయి బావుంటా యి పెద్దవి దాంట్లోకి చికెన్ కర్రీ ఆలు కర్రి వస్తాయి ఫిఫ్టీ కె అక్క ఎంత బెనిఫిట్ కదా అసలు
బాగుంది మాకా ఇలా దొరకదరా ఇటు సైడ్ ఆ అంటే దొరికిన దూరంలో ఉంటయి గా మేం ఇప్పుడు మేమున్నా ఏరియా. తన్లేగ.
ఉమ్ ఒకవేళ ఫిఫ్టీకి అది పెట్టుకున్న పరోటా సరిపోకపోయినా కర్రీస్ టూ కర్రీస్ ఇస్తున్నాడు కదా వాడు చికెన్ కర్రీ ఇస్తున్నాడు. ప్లస్ నీకు ఆలూ కర్రీ ఇస్తున్నాడు. కాబట్టి రైస్ కొద్దిగా తెచ్చుకున్నా సరిపోయిద్ది. ఇంకా అది పెట్టుకోవాలి అనుకుంటే అది పెట్టు. కోంటారా బిర్యానీ కూడా ఉంది హండ్రెడ్ రూపీస్. అది పెట్టుకుంటారు ఇంకా మాక్సిమం అందరు ప్రిఫర్ చేసేది అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ నూడిల్స్.
ఇంకా అవే ఆహ్.
ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎయిటీ రూపీస్ కదా. అందరు అదే పెట్టుకుంటారు అక్క తినలేం అక్క అసలు. టేస్ట్ బాగుంటది కానీ తినలేం ఎక్కువ. రైస్ ఎక్కువ క్వాంటిటీ ఇచ్చేస్. సర్వర్.
అవునా.
బాగా ఇస్తాడు రైస్ కౌంట్ ఎక్కువ ఇస్తాడు టేస్ట్. రుచి బాగుంటది ఇంకా అనియన్స్ అవన్ని సాస్ అవన్ని ఎస్. ఇస్తా ఉంటాడు బాగా ఇస్తాడు ఎయిటీ రూపీస్కి అందుకే ఎక్కువ అదే పెట్టు. కుంటారు.
కానీ మాక్సిమం తినకుండా అవాయిడ్. చెయండి ఆ ఫుడ్.
ఆహ్ అది అవును అక్క కానీ మనం. హాస్టల్లో లో ఉన్నాం కాబట్టీ మెస్ ఫుడ్. ఇంకా దూరం పెట్టేస్తాము అప్పుడప్పుడు.
ఆహ్ చేస్తావా రా నువ్వు మళ్ళీ. కాల్ ఇప్పుడు.
ఆహ్ చేస్తాలే అక్క నువ్వు ఫ్రీగా ఉంటే చేస్తా నీకు నేను.
ఆహ్ ఫ్రీగానే ఉన్నా ఇప్పుడు కాలు కట్ చేస్తున్నా మళ్ళీ చెయ్యి.
ఆహ్ సరే అక్క చేస్తా. ఆహ్ ఆహ్ సరే.